హలో
గుడ్ మార్నింగ్ మేడం
గుడ్ మార్నింగ్ మేడం నమస్తే అండి బాగున్నారా
బాగున్నాను మేడం బ్రేక్ఫాస్ట్ అయి్యందా మీది
ఆ చేశాను మేడం ఇప్పుడు మీర్ చే జరా బ్రేక్ఫాస్ట్
ఇంకా చెయలేదు చెయ్యాలి
అవునా ఏం చేస్తున్నారు మేడం ఇవాళ సండే స్పెషల్స్ ఏంటి
ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదా
అవునా అవునా మేడం డం ఆ ఇంకా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం మీది జాయింట్ ఫ్యామిలీనా
ఆ చిన్న కుటుంబమ అత్త మామా నేను అమ్మవారికి
అవునా అండి ఏం చేస్తుంటారండి మీ సారూ
ఫ్లిప్కార్ట్ లో చేస్తారు మేడం
ఓకే అండి హ్మ్ చెప్పండి మీకు ఇంకా ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అండి బాగా
ఆ హిందూస్ పడుగ అన్ని అన్ని ఇష్టమే ప్చ్ ఎక్కువగా ఎ ఎక్కువగా అంటే సంక్రాంతి ఉగాది అవే
హ్మ్ హ్మ్ సంక్రాంతి పండక్కి పిండి వంటలు అనేది చేస్తూ ఉంటాం కదా చేసే పిండి వంటలలో మీకు ఇష్టమైన వంటకం ఏదండి ప్చ్ అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటా ఉంటాం కదా మనం సంక్రాంతికి పిండి వంటలు అనేవి గ్యారీజ ఎలా నిం మురుకులుని ఆ పప్పు చెక్కలు ముగులు ఒకే ముగులు ఏ విధంగా చేస్తారండి మీరు దాంట్లో ఏమేమి చేస్తారు
నాకు చేయడం రాదు మేడం తినండమే వచ్చు
అవునా అండి ఓకే ఓకే అండి హ్మ్
అంటే స్టడీస్ కోసం హాస్ట్ క్వటల్స్ లో ఉంటాం కదా మాక్ ఆ వంట వరకు మ్మ్ వంట వరకు వెళ్ళలేదు
ఓ ఒకే
హ్మ్ కా మేడం
ఇంకేముంది మేడం మనకి ఇప్పుడు ఆ ఫెస్టివల్ వచ్చేసి మీకు ఎలాంటివి అంటే సంక్రాంతి ఉగాది పండుగ కాకుండా ఇట్లా నార్మల్ గా బోనాల జాతర అని మ్మక జాతర అని చే ఉంటారు కదా ఆ సమక్క జాతర ఎప్పుడైనా వెళ్ళారా
ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళ మేడమ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అంతగా పెద్ద గుర్తు లేదు కాని ఒక్కసారే వెళ్ళాము సమ్మక్క జాత మేడారం జాతర కి
ఓకే అంటే ఇట్లా త్రీ ఆ అంటే మూడు సం సంవత్సరాలకు ఒకసారి జాతర అనేది జరుగుతుంది. కదా ఎప్పుడు వెళ్ళాలని అనుకోలేదా ఇప్పుడు చాలా రోజులు చిన్నప్పుడు వెళ్ళాం కదా ఇప్పుడు కూడా వెళ్ళాలి అని అట్లా ఏం అనుకోలేదా
వెళ్లాలని ఉంది గాని ఇగ
టైం సెట్ అవ్వలేదా ఓకే అండి ఉ ఇంక ఓకేనండి ఇ వాళ ఆఫీస్ కి వెళ్తారా ఇంట్లోనే ఉంటారా అండి
ఆ ఆదివారం కదండి
అదే ఆ వీక్ ఆఫ్ ఓకే మ్ ఇంకా ఏదైనా ప్రదేశాలకి చూడానికి టూర్ అలా వెళ్ళారా
లేదు మేడం వెళ్ళలేదు ఇవాళ వెళ్దాం అనుకున్నాం కానీ
ఉమ్ మీకు ఎలాంటి ప్లేసెస్ లో కే వెళ్తే ఇష్టం అండి
ఉమ్ ఇవి జత తల్లు ఉట్టా కదా మేడారం జాతర సమ్మక్కజాతర చేత స
ఓకే తీర్థయాత్రలు ఆ ఇలాంటివి తీర్థయాత్రలకు వెళ్ళడం ఇష్టపడుతు ఉంటారు బాగా
ఉమ్ జాతరలు అంటే బాగా ఇష్ట
ఉమ్ జాతల్లో సంతా అని ఇదంతా ఉంటుంది ఉంది కదా సో సంత మీరు సంత కెళ్ళి అక్కడ ఏమేం కొనుక్కుంటారు. అంటే మీకు ఇష్టం అంటే ఆ ఎక్కువగా గాజులు గానీ రబ్బర్ బాండ్స్ గానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా మనం షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా సో ఇక్ ఎక్కువగా ఏది కొనడానికి ఇష్టపడు తూ ఉంటారు
ఇప్పుడు బొమ్మలు ఉంటాయి కదా వెరైటీ వెరైటీస్
ఆ వెరైటీ వెరైటీ బొమ్మలు అంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ
ఆ ఆ అవి కొంచెం బాగా ఇష్టం లటింగ్ లైటింగ్ వచ్చే టార్చర్స్ ఇంకా ట్రైన్
ఈ ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలలో కొత్త క్లే అని కూడా ఒకటి వస్తుంది కదండి ఆ క్లే తోని డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ బొమ్మలు అనేది చేస్తూ ఉంటారు పిల్లలు
హలో మేడం చెట్ పను మడి
ఆ ఇప్పుడు చిన్నపిల్లలు క్లే అని ఒకటి తీసు కొన వచ్చి ఆడుతూ ఉంటారు కదా దాంతో ఆ దాంతో రకరకాల బొమ్మలు చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ గా బొమ్మలు అనేది చేస్తూ ఉంటారు పిల్లలు హ అలా చేయడం మీకు కూడా ఇష్టమైన మీరు చేస్తుంటారా దాంతో
ఆ చేస్తుంటా మేడం వాళ్ళతో స్పెండ్ చేయడం బాగా ఇష్టం పిల్లకి
ఆ పిల్లలతో కలిసి ఆ ఏమేమి ఆటలు ఆడతారండి పిల్లలతో కెలిసి
ఆటలంటే చిన్న పపిల్లలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉంటారు కదా
ఉ అవునండి
డమిష్టం
ఒకే
మేడం ఇవి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్న రా సారా గవర్నమెంట్ది
ఆ లేదండి నేను ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది టీచర్ జాబ్ చేయడము సో నేను ఇంకా ఆ ఇదే కళాశాలలో ఇట్లా జాబ్స్ చేస్తూ ఉంటామండి
బియస్వి రా సారా
బిఎస్సి రాలేదండి నేను బిటెక్ ఎటెక్ చేశాను సో ఇ నాది ఇట్లా కంప్యూటర్ సైన్స్ కాబట్టి నేను ఇటు రూట్ లోనే వచ్చేస్తు ఉంటాను అనమాట హ్మ్ గవర్నమెంట్ ఎగ్జామ్
చాలా అంటారా ఎడ్యుకేషన్
ఎజుకషన్ సిస్టమ్ ఏ పంత కమర్షియల్ అయిపోయిందండి ఏదైనా అమౌంట్ చిన్న నర్సరీ పిల్లలకి డొనేషన్లే వన్ ల్యాక్ అయి పోవాల ఉంది ఆ కొంచెం మా సిస్టం అనేది చేంజెస్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఆ చేంజెస్ చేయాలంటే మనకున్న గవర్నమెంట్ అనేది కూడా కొంచెం మంచిగా ఉండాలి కదా గవర్మెంట్ సపోర్ట్ ఉ అంటే మనకు స్కూల్ ఫీజులు గానీ ఇట్లా
ఇప్పుడు స్టడీ ఏమన్నా పిల్లలకి బర్డన్ అవుతుందా సిలబస్ బుక్స్
ఇప్పుడు సెలబస్ ఆ చాలా ఉంటుంది వాళ్ళ మీద బర్త్డేన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఉన్న చిన్న బ్రెయిన్ కి వాళ్ళ మీద ప్రెజర్ అ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది ఓకే అంట బట్ తి వడ్డీసార్ వి అండర్స్టాండింగ్ పర్పస్ లో ఏం లేదు దాన్ని అర్థం చేసుకొని చదివే విధంగా అయితే ఆ స్కూల్లో పాఠశాలలో ఎక్కువగా చెప్పట్లేదు ఇప్పుడు అంత టీచర్స్ కూడా అంతగా అపిల్లల మీద శ్రద్ధ చూప పెట్టకుండా చూస్తున్నారు అట్లా
ఒకవేళ చె మార్పు కావాలంట అంటే ఏ విధమైన మార్పు తీసుకురావాలంటా
అంటే వాళ్ళు పిల్లలు వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ఎక్సప్లనేషన్ అనేది ఉండాలి.
అంటే ఈ టీచింగ్ అనేది... ఎవరైతే టీచర్ ఉన్నారో తన అది మార్చుకొని పిల్లలకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందొ
ఆ బా అవును అవును. మన వేలోకి అంటే మనం ఎళ్ళే దారిలోకి పిల్లలని రానివ్వకుండ పిల్లల దారిలోనే మనం ఎళ్తూ వాళ్ళకు టెక్నిక్ టెక్నికల్ గ ఏదై టెక్నికల్ గా మనం చూపిస్తూ వాళ్లు అర్ధం చేసుకోగలగాలి వాళ్ళని ఆ
ఓకే మ్మ
ఉమ్మ్. సో ఈ విధంగా అయితే పిల్లలకి కూడా కొంచెం జ్ఞాపకశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా టెక్నికల్ గా చూ ఇస్తే వాళ్ళకి తొందరగా గుర్తు పెట్టుకుంటారు. అలా ఉంటుంది. మ్మ్ సరే మేడం ఓకే మరి మళ్ళీ చేస్తానండి ఓకే ఓకే మ్యామ్ ఏం ఫోన్లు చేత్త లేం మేడం నే